స్
హలో అక్క ఎలా ఉన్నావు బాగున్నావా
నే బానే ఉన్నారా నువ్ ఎలా ఉన్నా బాగున్నావా
బాగున్నాక్క ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడాలి అదేం టాపిక్ అంటే, ఈక్వాలిటీ గురించి మాట్లాడుకుందాం మనం ఈరోజు
ఈక్వాలిటీ అంటే ఏం లేదు అక్క ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ అంతా చాలా ఈక్వల్గా ఉండాలి దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకుంటా
హా ఓకే రా
ఆ అక్క చెప్పండి ఎలా చేదాం మరె
చెప్పాలరా ఇప్పుడు మొత్తం బాయ్స్ గర్ల్స్ అది గిది అని చెప్పేసి చాలా అన్ఇక్వల్గా, అ ఈక్వాలిటీ ఏం లేకుండా చూస్తా ఉన్నారు
అవునక్క కలాగే చెతున్నారు, కాబట్టి మనం అలుగు చూడకుండా బాగుండాలని చెప్పేసి నేను చాలా చాలా కోరుకుంటున్నాన అక్క
అ అదే కదా నా బాధ కూడా, కాబట్టి మనం ఏం చేయాలి అంటే, అ ప్రతి ఒక్క మనిషి కూడా ఈక్వల్గా వారు వేసుకున్న బట్టల విషయంలో కానివు ఆ ఇంకా వారి చదువు విషయంలో కానివ్వు, ఆ ఇంకా ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు మగవాళ్ళతో ఆడవాళ్ళు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి.
అవున అక మీ చెప్పిన చాలా అక్క మనం అనుకున్న మాత్రన ఎవరుంటార అక్క
అ అదే కదా మనం ఒకళ్ళం ఇద్దరం ముందుకు అడుగేస్త ఉంటే, మిగతా అందరూ కూడా మారుతూ ఉంటారు, కాబట్టి మనలో నుంచి మార్పు అనేది మొదలవ్వాలి.
ఆ అక్క నేను అంతే అనుకున్నాన అక్క, కానీ ఎవరు మారుతున్నారు అక్క మార్పు రావాలి రావాలి అంటున్నారు కానీ, ఎవరేం చేస్తున్నారా ఎవరు చేస్తారు చెప్పండి.
ఆ అం కరెక్టెరా అంటున్నారు కానీ ఎవరు దాన్ని పాటించట్లేదు, మళ్ళా లాస్ట్ కి వచ్చేసరికి అట్నే అవుతుంది, ఎట్లా అంటే అ అబ్బాయిలు అబ్బాయిలకి ఎక్కువ అబ్బాయిలకి అబ్బాయిలే ఎక్కువ చదువు విషయంలో అబ్బాయిల, అబ్బాయిలకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలా, అ ఇంకా వేరే విషయాలలో అబ్బాయిలలకు ఎక్కువ ఇయ్యాల, ఇంట్ల విషయాలలో అబ్బాయిలకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల, ఆ విషయాలలో అబ్బాయిలకి ఎక్కువ ప్రయారిటీ ఇయ్యాలా బయట తిరిగే విషయంలో అబ్బాయిలకి ఎక్కువ ప్రియారిటీ ఇయ్యాలా, ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో మొత్తం కూడా అబ్బాయిలకి ఎక్కువ ప్రియారిటీ అనేది ఇస్తున్నారు, కాబట్టి అబ్బాయిలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకుండా మనది మనం మనకి మాత్రం తీసుకోలేము అన్నట్లుగా మనం కూడా ఉండాలి, అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే
ఆ అక్క వినపస్తున్నాక్క
ఆ వినిపిస్తుంది చెప్పడా చెప్పరా
ఆ కొంచెం గట్టిగా మాట్లాడండి అక్క
ఓకే ఓకే
ఆ
అ ఇప్పటి వరకు చెప్పిందికు అర్థమంది కదా సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, ఏ మాత్రము మనం తక్కువ కాదు అన్నట్లుగా మనం కూడా అన్నింటిలో అ అ ముందుకెళ్ళాలి అన్ని ఇట్లలో ముందుకెళ్ళాలి ముందుకు సాగాలి
అ అక్క మీ చెప్పేప్పుడు మాట్లాడట్లేదు గాని అక్క, నేను ప్రతి ఒక్కటి వింటున్నాన అక్క మనం ముందుకు వెళ్ళాలక్క, కానీ ఎలా వెళ్ళాలి మనం ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళు మనల్ని కొంచెమనా రెస్పెక్ట్ ఇవ్వాలా అట్లా ఇట్లా అనేది ఉండాలి కదక్క కానీ మనని నే మాత్రం ఏమిీ చూట్టలేరు అక్క వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే అక్క నువ్వు నేను కాదక్క ప్రతి ఒక్క అమ్మాయి
ఆ అవును రా కరెక్ట్ కరెక్
ఆ ప్రతి ఒక్క అమ్మాయి కూడా అట్లానే అనుకోవాల అక్క అట్లనే అనుకొని చాలా జాగ్రత్తగా ముందుకుడిగేయాలక్క
అవును్రా నువ్వు చెప్పంది చాలా కరెక్ట్ ప్రతి ఒక్కళ్రు అలానే అనుకొని ముందుకెళ్ళాలి
ఆ అవునక్క అవునక్క
అట్లా వెళ్ళాలి అంటే ఈక్వాలిటీ అనేది ఉండాలి ఈక్వాలిటీ ఉండాలంటే మనమే ముందడుగు తీసుకొని మనమే బాగుపడాలి బాగు చేయాలి కూడా
ఆ అక్క
ఈక్వాలిటీ రావాలి మనుషులు అంతే ఈక్వాలిటీ రావాలి అంటే కేవలం మనం చేసే పని ఏంటి అంటే వాళ్ళతో సమానంగా అన్నిటిలో వెళ్ళాలి మనకేం తక్కువ అన్నట్లు ఉండాలి వారే ఎక్కువ దేనికి ఎక్కువ ఎలా ఎక్కువ అది ఇది అని చెప్పేసి అనుకోవద్దు
ఆ అలాగ అలాగే అక్క
అన్నాడమ్
అలాగ అలాగే అక్క అవు
పోసుకోలేదు ఆ అవున్రా ఇదిక్కటే కాదు చదువుకోవాలి చదువులోన మనం ఏమాత్రం తక్కువ కాదు అన్నట్టుగా మనం ముందుకు వెళ్ళాలి మనం ముందుకెళ్ళే కొద్ద్ వాళ్ళు మనకన్నా తక్కువ తక్కువగా ఉంటారు అప్పుడు మనకి అమ్మాయిలు ఎందులో తక్కువ కాదు అన్నట్లుగా వాళ్ళు ముందు వాళ్ళు చూసే వాళ్ళు కూడా అందరుూ కూడా అనుకుంటారు అమ్మాయిలే కాదు వీళ్ళు అమ్మాయిలు అని ఇది అపల కాదు సభలా అన్న డైలాగ్ ఉంటుంది చూసాదా
క్క
ఆ అట్లా అమ్మాయిలే అమ్మాయిలు వీళ్ళు వీళ్ళు కూడా మగవారికి ఏమాత్రం సాటిపోరు సరి తీసిపోరు అనేసి వీళ్ళు కూడా అనుకుంటారు కాబట్టి మనం ఏ మాత్రం కూడా తక్కువ కాకుండా చూసుకోవాలం
ఆ అక్క అది కరెక్టే అక్క మీరు బాగా చాలా బాగా చెప్తున్నారు అక్క నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా మోటివేషన్గా ఉంద అక్క చాలా మోటివేషన్ వేస్తుంది అక్క యా అలాగ ఇంకో డౌట్ ఉందక్క ఇప్పుడు రోడ్ మీద వెత వెళ్తా ఉంటే కొంతమంది ఇలా అలా అంటారు కదక్క అమ్మాయికు ఈ టై లో అలా వెళ్ళకూడదు ఇలా వెళ్ళకూడదు అది ఇది అని చెప్పేసి దానికి మీరు ఎలా మాట్లాడతార అక్క
ఆ అది కూడా చాలా కరెక్టేరా రోడ్డు మీద ఈ టైంకి అప్పుడు వెళ్ళొద్దు ఇప్పుడు వెళ్ళొద్దు అంటే మరి ఎప్పుడు వెళ్ళాలి మనం మనకు కూడా వెళ్ళాలని ఉంటుంది కదా అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలిని మనకు కూడా ఉంటుంది కదా అట్లా ఉన్నప్పు అప్పుడు మనము పోవాలా మనం పోవాలంటే టైం చూసుకోవద్దు మనకు నచ్చిన పని మనం చేసుకుంటూ పోవాలా అంటే అబ్బాయిలు అయితే కొమ్మలు ఉంటాయా రా వెళ్ళకుండా ఉండడానికి సరే వెళ్ళడానికి మనకి మనకి మనకి ఏం తక్కువ నేనైతే అట్లా ఏం ఆలోచించా
ఆ అక్క
నేనైతే అట్లేం ఆలోచించాను రా నాకు నచ్చినప్పుడు నేను వెళ్తా బయటికి వెళ్ళి నాకు ఎప్పుడు ఏం కావాలో నేను అప్పుడు వెళ్ళా అది కొనుక్కొని వస్తాను అన్నయేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతారా నాకు ఆన్సర్ ఎప్పుడు ఆ ఇంట్లో పనుడ్లని అమ్మాయిలు వేయాలి అబ్బాయిలు ఎందుకు వేయొద్దు
అక్క ఇంట్లో పనులన్నీ అమ్మాయిలు వయాలి అబ్బాయిలే చేయదు అబ్బాయిలు వయాలి అమ్మాయిలు వేయాలనికి అట్లా ఏమి ఉండదుక్క నేను మా ఇంట్లో అయితే ఇద్దరం చేసేస్తావా అక్క అమ్మాయిలే చేయాలి అబ్బాయిలే చేయొద్దు అలా అనుకుంటే ఒకరు పనికి వెళ్ళచ్చు ఇంకొకరు ఇంట్లో ఉండొచ్చు ఒకళ్ళకి హెల్త్ బాగ పోవచ్చు అప్పుడు ఎలా అక్క ఒకరికొకరు హెల్ప్లా హెల్ప్ ఉండాల అక్క ఎవ మనం మన బాలేనప్పుడు మన ఎదురు వాళ్ళు చేయాలి మనకి ఎదురు వాళ్ళకి బాగానప్పుడు మనము చేయాలిక్క పనుడ్లను కూడా ఈక్వల్గా షేర్ చేసుకోవాలి అళ్ళంటప్పుడు అది ఈక్వాలిటీ అని అంటా ఒక తక్కా ఈక్వాలిటీ ఈక్వాలిటీ అంటే ఎలాగైనా మన ఎలాగైనా మన పనులు మనమే చేసుకోవాలి మన పనులు ఆడవాళ్ళు చేయాలంటే కుదరదు కదక్క కావున నేనైతే ఇద్దరు చెయ్యాలి ఇద్దరు ఇద్దరు తింటున్నారుగా ఇద్దరు తింటున్న ఇప్పుడు ఇద్దరు చేయాలి అక్క నేనైతేలాని అనుకుంటాను అక్క
నువ్వు చెప్పింది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ చాలా కరెక్ట రా ఇద్దరు తింటున్నారు ఇద్దరు పని చేయాలా ఇద్దరు డబ్బులు సంపాదిస్తున్నారు ఇద్దరికి అన్నింటిలో హక్కులు ఉంటాయి కాబట్టి ఇది ఒకళది ఆ టైం ఒకళది ఈ టైంకి వెళ్ళాలా అది ఇది ఒకళధటిము ఒకలిదిటైం కెళ్ళాల అది ఇది అనేది ఏం ఉండదురా చాలా ఈక్వల్గా ఉండాలా చాలా అంటే చాలా ఈక్వల్గా ఏమంటంటే ఎదిరించాలో మాట్లాడాలి మనగే నోరు ఉంది
ఆ అవునక్క నేను కూడా అంతే అనుకుంటున్నాన అక్క ఇప్పటి వరకు చాలా తగ్గున్నాను కాని మనకి నోరుంది మనం పోరాడాలి మనం పోరాట అనేది అక్క మనకి ఈక్వాలిటీ అనేది ఇచ్చేది వాళ్ళు ఎవరు మనకి ఈక్వాలిటీ అనేది అంపిస్తారు అక్క వాళ్ళు ఎవరు మనమే పోరాట తీసుకోవాలి అక్క మన పోరాట తీసుకునే వాళ్ళకి ఈక్వాలిటీ అనేది ఇస్తారు అక్క
అవున్రా సరేరా నేను మళ్ళా కాల్ చేస్తా నాకు చిన్న పని ఉన్నది
ఆ అలాగే అక్కా ఓకే అక్కా